హలో హాయ్ అండి నమస్కారం
నమస్కారం బాగున్నారా మేము కూడా బాగున్నామండి ప్రస్తుతానికి నేను సార్ పైన వచ్చానండిలో
అవునా వర్క్ వర్క్ దగ్గర ఉన్నారా నేను ఇప్పుడే మరి జిందగీ హైతు సీరియల్ చూద్దాం అనుకు నుకుంటున్నాండి
సీరియల్ చూద్దాం అనుకుంటున్నారా ఏది ఇది పాకిస్తాన్ ద మేడం బాగుంటాదా ఇప్పడు వరకు ఎన్ని ఎపిసోడ్స్యిడి
థర్టీ త్రీ నడుస్తుంది రేపు థర్టీ ఫోర్ వస్తుంది ఇవ్వాళ నైట్
తట్టి తూరి చూశారా మీరి ఇప్పటి వరకు
అవును
ఎలా ఉంది ఇప్పుటి వరకు అైతే థర్టీ త్రీ మరి
చాలా బాగుంది స్టార్టింగ్ లో ఇంకా మంచిగా అనిపించింది ఇప్పుడు కొంచెం హైప్ తగ్గిస్తూ ఉన్నట్టు అనిపించింది స
అవునా ఇక ఎండ ఎండ ఎండ వస్తుంది ఏదా ఎండు వరకు చేస్తున్నాడే మూలా
అవునుఇగ ఇప్పుడు అయిపోతుంది ఇగ ఇంకో టూ త్రీ ఎపిసోడ్స్ అయితే అయిపోతుది అవును
ఉమ్ ఎంకా మరి టీ తాగియారా
ఇంకా లేదండి తాగలేదు మా మమ్మీ ఫిష్ చేస్తుంది
వావ్ సండే స్పెషల్ ఇస్ ఫిష్
ఎస్ మా పిన్ని చికెన్ ఇచ్చింద అయితే అదే తిన్నాం
ఎవరిచ్చారు చికెన్
మా పిన్ని వాళ్ళ దేవని వేసిండ్ర అయితే వాళ్ళు ఇచ్చిండ్రు చికెన్
ఓహోహ మీ పిన్ని వాళ్ళు చికెన్ ఇచ్చారు ఇలా చికెన్ మధ్యాహ్నం అయిపోయింది ఇప్పుడు సాయంత్రం ఫిష్ అనండి
ఒక్క నిమిషమానండి పిలుస్తున్నారు రాణ అయ్యో మీరేనా బాగున్నారా రాణి మమ్మీ బయటికి వెళ్ళంది అక్క నుంచి విషాల వస్త ఇది ఉందలాగే త వాటర్ తగ్గుతారు
ఇవ్వండి వచ్చిన వాళ్ళకి మర్యాదగా ఇవ్వండి
స
అ వచ్చిన వాళ్ళకు వాటర్ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా లేకుండా నేము పని చేసి ఇవ్వండి
ఓకే అండి
ఎండలు వచ్చారు కదా నింబ పని ఇవ్వండి మంచిగా ఉంటుంది షర్బత్ రూబ్ సర్భత్ ఇవండీ బాగా చాలా వాళ్ళు కూడా మంచిగా సంస్కారంగా ఇచ్చారు అని వాళ్ళు కూడా అనుకుంటారు సంప్రదాయ దాంగా
ఓకే అండి
ఎలా చేస్తారు తెలుసా రూ అబ్జా తో
తెలుస అండి ఫస్ట్ మిల్క్ తీసుకోవాలి మళ్ళా దాని తర్వాత
అలా కాదండి అది వాటర్ మిలన్ది కాదండి నేను జస్ట్ నార్మల్ ఇలా గెస్ట్ వచ్చిన వాళ్ళకు వాళ్ళ గురించి చెప్తున్నా
అవు
నింబు నింబు శషర్బతు ఎలా చేస్తారో అలా చేసి దాంట్లో మనం ఇది వయ్యాలండి రుఆబ్ చేసి సబ్జా బింజాలు ఉంటారు కదా అది కూడా వేసి ఇచ్చేస్తే ఇంకా చాలా అలా చాలా బాగుంట ది అది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు
అవునా
ఇప్పుడు ఈ రంజాన్ ఉన్నది కదా రంజాన్ మాంసంలో చాలా కొ మంది సాయంత్రం పూట ఇది చేసి తాగుతారు ఒక పెద్ది ఏడ్చిన తర్వాత
అవునా నేను ట్రై చేయలేదు అది
ట్రై చేయండి ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ట్రై చేయండి దీన్ని న్నేర కూడా తాగండి బాగా బాగా ఉంటది
అది ఎట్లా రెసిపీ
ఏం లేదు షర్బత్ ఇలా చేస్తారు నిమ్మకాయ వాటర్లా కలిపి వేసేసి షుగర్ వేసేసి రోబ్జా ఉంటాది కదా
అవును
అది ఒక రెండు రెండు చంచాలు వేసేసి కలిపేయాలి కలిపేసిన తర్వాత మా షుగర్ ఎంత సరిపోడుతుంది అంతా చూసుకోవాలి మనం బస్ సబ్జా వ్యంజన టాకి కాలచిననే అ ఎసేసి ఒక ఎసే క ఫైవ్ మినిట్స్లో తాగాలి చాలా బాగుంటుంది హెల్తీ కూడా బాడీ కూల్ బాడీ కూల్ ఉంటుంది అది
అవును అది కెమికల్ తోటి తయారవుతుందా
ఏది కాదు కాదండి అవి ఫ్రూట్స్ వాళ్ళ ఫ్రూట్స్తో త అసా
ఓకే ఏం ఫ్రూట్ తోని
నపి దాంట్లో దానిమ్మా అవి మన స్ట్రాబెరీ ఫ్రూట్స్ ఉంటాయి దానికి అన్ని మిక్స్ చేసి చేస్తాం
ఓకే అండి
హెల్దీగా ఉంటారు. అది తాగుతే.
ఆ, ఒక్ ఒకసారి ఇంకేదన్నా మీకు రెసిపీ తెలుసా? బిర్యానీ రెసిపీ చెప్తారా?
బిర్యానీ రెసిపీ చెప్పాలా నేను?
ఆ, చెప్పండి. ఒక్క నిమిషం.
ఫస్ట్‌గా, మేము చికెన్ తీసుకుంటామండి.
ఆ, ఓకే అండి. మరి
చికెన్. ఆ, సరే. చికెన్ చికెన్‌ని మేము కడిగేస్తాం. కడిగేసి, వెట్ టేస్టీ. దాంట్లో సరిపడిన ఉప్పు, కారం. ధాన్యం పొడి, ఉమ్. ఖస్‌ఖస్ ఇది గసాలు ఉడకవు. పేస్ట్ అయాన్నీ కలిపేస్తామండి. కలిపేసి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తాం. అ తర్వాత్ బాస్మతి రైస్ ని కడిగి పెట్టిన తర్వాత, కొంచెం ఉడికిలా. వేడి స్టవ్ మీద పెట్టేసి, కొంచెం ఉడికినా తర్వాత తీసేస్తాం. ఆ తర్వాత, ఈ కలిపిన ఒక చికెన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. దాంట్ల వేసేసి, రైస్ పైన కొంచెం వేసేసి. చికెన్ కొంచెం మధ్యలో వేసి, మళ్లీ రైస్ వేసేసి, మళ్ళా స్టవ్ మీద పెట్టేస్తామండి. ఆ తర్వాత, దానిమీద. మనం ఏదంటే, ఉంటాయి కదా నిమ్మరసం వేసేది, కలర్. ఆఇ రెండు కలిపేసి, బియ్యం పైన వేసేస్తాం. కలర్‌ఫుల్‌గా అయిపోతది. మళ్ల, అన్నం ముడికినదా, అన్నం ఉడికిన ఇందులోవి చూసుకొని, తర్వాత తీసేస్తే సరిపోతుంది. బిర్యానీ యాక్చువల్లీ. ఇది నీయ, ఇది మేపిన్. ఇది మేబి నేను చేసేడిది. ఇది నాది. నాకు తెలిసింది చేసేది చెప్పాను మీకు. ఉమ్
సేమియా చేస్తారా మీరు షీర్‌కు? ఉమ్, అలే. క్షీరు కుర్మ జేస్తారు.
కుర్మ గూడ. అది గూడా లాగానే సేమ్. పేమేలు అని, మేమది నెయ్యి ఉంటది కదా. నెయ్యలా, నెయ్యలా కల్ పాలి కొంచం.
ఓకే.
ఆ కొంచెం ఎర్రగైనా, తవత్ తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్లా వేడిని వేడి పాలని ఫస్ట్ మరగనియాలే, పాలని. వేడి గా అయిన తర్వాత, దాన్ని పక్కకి పెట్టేసి. తర్వాత నెయ్యిలా కొంచెం, ఇవి ఏంటి కాజు, బాదం, కిష్మిష్, అయన్నీ కొంచెం. ఫై చేయాల, డ్రై ఫ్రై చేయాలే, డ్రై ఫ్రై చేసిన తర్వాత, ఆ సేమియాలను గూడ ఆళ్ల వేసేసిన తర్వాత, దాంట్ల కేళ్ళి మన ఏంది ఓ మన మిల్క్ ఉంటాది. ఇగ, మిల్క్ అనేది మళ్ల అల్లా యాడ్ చేయాలి. మనక్ తగినంత మనక్ షుగర్, చూసుకొని వేసుకోవాలి.
అవునా! కాజు, కిస్మిస్, బాదం, అవి వేస్తారా?
మ్మ్, తర్వాత ఏం చేయాలే, తర్వాత దాని పైనగా డెకరేట్లా. కాజు, బాదం, కిస్మిస్ మనం. ఏసీనా ఆ తర్వాత ఇది ఇలా కూడా వేయ్యొచ్చు, పైన కూడా వేయ్యొచ్చు. ఫస్ట్ గూడ కలుపుకోవచ్చు. వచ్చిన తర్వాత మళ్ల ఎవరైనా అచ్చిన చివరికి మన ఎవరైనా గెస్ట్లు వచ్చిన తర్వాత, అప్పటిదప్పుడు మనం. డ్రై చేసింది ఉంచింది కూడా ఉంచి, ఆ సేమియాలల మనం పైన కూడా వేసి ఇచ్చినమంటే, ఇంకా బాగుంటది అది.
ఆ, ఓకే అండి. ఇంకా ఇంకా, మీరూ? ఏం జేస్తారే రంజాన్ లో?
బిర్యానీ ఉంటది. మా ఇంట్లో. పురావాస్తు అది ఈ రెండే నడుస్తా ఉంటాయి ఇంకేముంటాయి అచ్చిన గెస్ట్ లకు క్షీర్పూర్ మాయ్ చూ ఉంటది కలుచుడు ఉంటది ఇది వచ్చినోళ్ల పట్ ఉ
వు కెళ్ళతామా హాలిడేస్ వచ్చినాయి వు కెల్లలే ఉ
ఇంకా
ఆ చెప్పండి అవునా అండి ఇంకా ఇంకేం చేస్తారు
ఇంకేమున్నాది ఇదే పొద్దుగాల లేసినాక నమాజ్ పోయవచ్చుడు ఉంటాయి పొద్దుగాల ఆ తర్వాత మల్ల ఇగ ఎలాగో పోయేది ఉంటాయి టైమ్ ఇంగ్ తొమ్మిదింటికి ఏమో ఈదు గా పోయి వస్తారు నమాజ్ చదివివేస్తారు నమాజ్ చదివి వచ్చిన తరువాత ఇగ మన మా పెద్దవోళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా తాతలు తాతమ్మలు వీళ్ళు ఉంటారు కదా అయితే అక్కడ కమ్ స్టబరస్ తననే ఉంటది ఖబరాస్థానికి పోయి ఎక్కడ పోయి వాళ్ళ దగ్గర పోయి పూలు ఇట్లా పెట్టి సమాధి కాడ కొంచెం మొక్కి చేసి వచ్చేస్తాం వాళ్ళు అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి టి గడ అందరు ఎంత పెద్దమ్మ పెల్లం ముళ్ళు ఉంటారు కదా అందరి కాలుచుడు అందరికి ఈ దుబాడా అని చెప్పుకుడు ఉంటది రోజు అందరికి వచ్చినోలకు ఇగ
చికెన్ ఎక్కువ వేస్తారా మటన్ ఎక్కువ వేస్తారా
మే బి చికెనే వేస్తారు ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్ వస్తారు కదా తెలుగు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి మేముం ఏం చేస్తామంటే తెలి చికెన్ ఆస్ చేస్తాం ఎందుకంటే మటన్ చేస్తే మటన్ కొంతమంది తినేటోళ్లు ఉంటారు కొనువా తిననోళ్లు ఉంటారు చికెన్ అయితే వాళ్ళు బేఫిగర్ గా కన్ఫామ్ గా తినేస్తారు ఎందుకంటే కొంతమంది మటన్ తెచ్చిన తర్వాత ఇక్కడ బీఫ్ అని కొంతమంది తినరు మన నారాజులు తాలు వాళ్ళు తినేటప్పుడు దానికైనా బెటర్ చికెన్ తెచ్చసినాం అనుకో వాళ్ళు కళ్ళు మూసి కూడా తినేస్తారు చికెన్ అని టెన్షన్ లేదు మన కూడా డౌట్ ఉండది వాళ్ళకు ఉ
బట్టలు కొంచెం బియ్యం ఇట్లా కూర కూరగాయలు ఇట్
అవునవును అండి అది తీసి పనిచేస్తారు పేదవా లకు చతకాలు ఇసేస్తారు ఉంటారు ఇప్పుడు ఎందంటే ఇది రంజాన్ అది ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు మనం ఇంట్ల మన ఇంట్ల ఇప్పుడు మన పిల్ల గళ్ళు మన ఫ్యామిలీ ఇన్ దిస్ సరిపోయినంత మనకి జీతం ఉన్నది అంతా ఉన్నది కొంతమంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ కి తినేదందుకు తిండి ఉండదు కావచ్చు కరెక్ట్గా అయితే వాళ్ళలకు ఈ రంజాన్ పండుగ వాళ్ళకు మా మనం ఎలా ఇంట్లా తింటామో వాళ్ళకు కూడా అలా తెలవాలన్నట్టు వాళ్ళకు ఇష్టం కొన్నడు
ఓకే
ఆ
అంతేనా అదేనా దాని ఉద్దేషా అవునవును
ఆ వాళ్ళు కూడా బాధపడదుగా వాళ్ళు కూడా పేద పిల్లవాళ్ళు ఉంటారు కొంతమంది కొత్త డ్రెస్సులు ఇస్తా ఉంటారు వాళ్ళకు కూడా అదే సేమ్ అది ఇటు సేమియా గీమియా అవి ఇచ్చేసి ఇటు ఇచ్చేసి ఆ కొంతమందికి బట్టలు కూడా ఇస్తారు పైసాలు ఇస్తారు కొనుకునేందుకు డబ్బులు ఇస్తారు పిల్లగాళ్ళ పిల్లగాళ్ళు ఉంటే పిల్లలకు డబ్బులు ఇస్తారు బట్టలు కొని ఇస్తారు వాళ్ళు డాకూడా ఎందుకంటే పండుగ ఉన్నప్పుడు అందరు కూడా సమానంగా ఉండాలి కదా ఒకవేళ తక్కువ ఎక్కువ కే ఉండకూడదు అన్నట్టే ఇది ఉన్నది మా రంజాన్ ఇది ఈ ఒక్క పొద్దులు కూడా ఫాస్టింగ్ కూడా అదే ఉంటది పేదవాడు ఒకక్క టై లో ఒకొక్క టై లో తింటడు ఒక్కొక్క టై లో తినడు ఇది తెలిసేందుకు ఈ రంజాన్ ఒక్క పొద్దు పాస్టింగ్ అనేది కూడా
ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత సమయం ఇచ్చినందుకు నాకు కూడా మీరు
ఓకే
ఒకే బాయ్